ఓ ఏమ్ చేస్తున్నారు
ఏం చేయలేదు అండి మోహం కడుకొని ఇంగ బయటకి వెళ్ళాలి
బయటికా
ఆ
స్నాక్స్ తిన్నారా స్నాక్స్
అ స్నాక్స్ లేవండి మా ఇంట్ల
మరి మీ పిల్లలకి
వాళ్లు ఏంటో ఓటి తెచ్చుకొని పానుకుంటా ఉంటారండి
అవునా నేను ఇప్పుడు మా డాడీని బొంగుల ప్యాకిటు కుర్కురే ప్యాకిట్ కొనియమని అడగాలి
ఓ ఓ
ఆ
డాడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో
పది రూపాయలే అండి నేనేం వందలు వందలు పెట్టలేదు ఐదు రూపాయల బొంగుల ప్యాకిటు, ఐదు రూపాయల కుర్కురే ప్యాకిటు
ఇంగా అది మీ అమ్మను అడగచ్చు గదా, మీ నాయినే అడగల్నా
ఆ మమ్మీకి డాడీ డబ్బులు ఇవ్వలేదండి
ఆ
మమ్మీ హౌస్ వైఫ్
ఆహా
ఆ
మీ నాయన కలెక్టరా
మా డాడీ సం పాదిస్తా ఉంటాడు కదా అందుకే డాడీని పైసలు అడగాలి
హు
ఆ మమ్మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంటి పని చేసుకుంటా ఉంటుంది కా బట్టి మమ్మీ దగ్గర డబ్బులు ఉండవు డాడీ ఇస్తేనే డబ్బులు ఉంటాయి.
ఓ ఇంగా కథలు బానే అల్లుతారండి మీరు
అందుకే ఇప్పుడు బొంగుల ప్యాకిట్ కి మా డాడీనే అడగాలి.
ఉమ్ అడుగు అడుగు అడుగు ఉన్నాయి ఫోన్ లో దండిగ ఉంటాయిలే.
అడుగుతా
అ ఓకే
నీకు పాట పాడ్డం వచ్చా అండి.
మీరు ఊరికి ఎళ్ళమన్నారు కదా
అవును
మళ్ల తోటకాడికి పోలేదా తోటకల్లా పోలేదా.
లేదండి మా అక్క పోదామన్నా నేను ఏమ్ అక్కర్లేదు అన్నా.
తోటకల్లా ఏ ఏరు ఉంది. ఎట్లోకి నీళ్ళున్నాయా లేదా తోటలో ఏమి తోటలో ఏం పంట వెట్టారు అనేది చూసుకొని రావాలే కదా.
అట్ట ఏం పోలేదు ఆ మా మా అవ్వ ఇంకో రోజు ఉండండి చూసు కొని బోదురు అనింది
ఆ
ఆడ వద్దులేవ్వ అని వచ్చేసినాను అమ్మ అంది కదా కూటమ్మ గుడికి పోదామంటె ఆ సాయంత్రము అవ్వ అన్నది నడుము లేదు నార్మల్గా మొక్కున్నాను
ఆ
ఆ ఏమనింది అంటే నడుములు నతున్నాయి అనింది సర్లి తాత నడిగంటె తాత నన్ ఎడా రాను అంత దూరం ఎవరుబుతారు అని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు
ఆ
అందుకే మా అవ్వ డింగు డింగ్ అని వచ్చింది నడుము నొప్పితో మళ్ళీ సాయంత్రము నయా కోటమకి
అవ్వ
మళ్ళీ రిటర్న్ వచ్చాక నువ్వే చేసుకోమ వంటా పిండి తడిపిస్తాను చపాతిలు నువ్వే తిక్కి సుకో నాకు నడుము నొత్తంది అంటే సర్లేని చపాతి ఇకిిన
ఓ
ఆ రోజు మటన్ కర్రీ చేసినారా ఏడా మా అక్క మూడు తింటన్న చపాతీలు రెండు తినింది అన్నం తింలే అన్నం అన్నం పెట్టుకోందిలే అన్నం పెట్టుకోడి కొంచెం పెట్టుకోంది మా తాత రెండు తినేవాడు ఒకటి తిన్నాడు చ పాత్రలు మిగిలిపయా
ఓ
మవ్వ తిందండి అలా నాలుగు నాలుగు నాలుగు చ పాతీలు మిగిలిపోయాయి మల్లి అన్నము మిగి పోయిండా వడలు మిగిలి పోయిండ అందుకే అన్నీ రేపు మళ్ళీ పొదున పెట్టేసింది అందరికి నాకొకటే స్పెషల్ గా ఉప్మా చేసింది ఆ
మీ రోడ్లో ఆయిల్ కనపడ్లే
కనపడి ఇచ్చారంట మా అక్కకి నేను చూడలే
ఉ పాఠశాల లేదా
ఆవ్ బాగు పలకరించింది అయితే మా అక్క ని బాగున్నావా ఎప్పుడు వచ్చినావు అని
ఆ
ఆ నేను షూడలేదు
అవునా
ఉ ఇంకేంటండి మీరు పోలేదా ఊరికి
యా ఊరు కి పోతా డబ్బులు కాత్త
మాకు పోయ్యేకి వచ్చేకి మొత్తం మూడు వందల అయ్యింది
ఆ డబ్బులు కావద్దమ్మా డబ్బులు లేవు
మూడు వందలు కాదు నాలుగు వందలు యాక్చు వల్ గా
అ
రెండు వందలతో అయిపోయేది నాలుగు వందలు అయింది ఎందుకు మా డాడీ ఫ్రీ బస్ ఎక్కియల డబ్బులు బస్ ఎక్కిచ్చినాడు
ఆ డబ్బుల బస్సు కోసం ఫ్రీ బస్సు కోసం అనే చూసుకుంటే మీరు పోలేరు
ఉ డబ్బులు బస్ ఎక్కిచ్చాడా ఒక టికెట్ నైన్టీ రూపీస్
ఉమ్
ఆ ఆడ నైన్టీ నైన్టీ అయిపోయిందా ఆ మళ్ళీ అక్కడ అక్కడి నుంచి మా ఊరికి ముప్పై రూపాయలంట పెంచినారు డీజిల్ రేట్లు
ముపైయ్య
ఆ
మనూరికి ముపై అయి పొయి పర్తాడికి ముపై య
ఆ
ముప్పైయి ముప్పైయి చేసార
ఆ మా అవ్వ లెక్చరర్ అండి అనింది నేను మీ దగ్గరకు వచ్చిన రోజే పెంచినారు డీజిల్ రేట్లు పెరిగాయని ఆ రోజే పెంచింది అరు అనిండే
ఊ
ముప్పై ముప్పై తీసుకుంటున్నారు
ఓ
నాకు అక్కడ ఫోన్ సిగ్నలే తగలదండి అందుకే మీకు చేయడం కుదరలేదు
ఆహ నేను అక్కడ ఫోన్ చేయాలంటే టెర్రస్ ఎక్కి హలో హలో హలో అనాలి
అవునా
అవునండి నా సిమ్ కక్కడ సిగ్నల్ తగల్దు
ఉమ్
ఆ ఇంతకు ముందే మా అక్కకు కాల్ చేసినానండి పాపం ఎలా ఉందో అదేంటి కాల్ చేసుంటే నా కాల్ నా ముఖం మీద కట్ చేసింది తప్పు కదా అండి అలా కట్ చేయచ్చా
ఎలా ఉందో ఏం చేస్తుందో మాట్లాడదాం అనుకొని చేస్తే కాల్ కట్ చేసేసింది
ఊ అట్లానా
ఆ
ఎంద నాకి కొంచెం ఈ రోజు కూడా నిద్రొస్తా ఉంది
అయితే ఇంగోసారి నిద్ర బోండి మీరు ఎలాగో ఏడు కదా బయటకు పోయేది పండుకోండి
అవు
లేదంటే ఒక కాఫీ చేసుకోండి నిద్దర చటు ఎగిరిపోతుంది
ఆ
ఉ
కాఫీ చేసుకోండి నిద్ద్ర పట్ట ని ఎగిరిపోతుంది
ఊ కాఫీ పాలు కాలంటే అన్నిటికిీ డాడీ డాడీ అంటే తాట తీస్తాడు డాడీ
మీరే తెచ్చుకోండి
అ
ఆ మీరిచ్చుకోండి
ఉమ్ ఏదిబోయి నువు ఎక్కున్నావ్
వాళ్ళా బయటికి వెళ్ళారు పులు తెంపేకి
బ
హ్మ్
అయిపోయింది కదా పిట్ల పండుగ ఇంకా
అన్ని చోట్ల అయిపోయినట్టుంది
అయిపోయిటా అన్ని చోట్ల
ఆ నాకు తెలిసి రాజమండ్రి సైడు
అక్కడ రాజమండ్రి సైడు చేయరా మొహరం
చేయరనుకుంట
ఉ
చూడలేదు కూడా ఎక్కడ వైజాగ్ సైడు కాకినాడ సైడు రాజమండ్రి సైడ్ ఎక్కడ చూడలే
ఆ మొహర్రం చేయరా అక్కడ
తెలిదు నేనైతే చూడలేదు
ఓ
ఉమ్
అనంతపురం డిస్టిక్ట్ ఎక్కువ
రెల్లూరు లో కూడా ఫేమస్ అయిపోయింది
టైలర్ పంట గాది
అదే అది కూడా మొహరం అప్పుడు చేసేదే
ఆ
దర్గా
యనో దర్గా నో బర్గానో తెలీదు అమ్మా కడుపునొస్తుంది నేను వెళ్ళిపోతున్నానండి బాయ్